నమస్కారం మేడం
ఆ హలో నమస్కారం మేడం
బాగున్నారా మేడం
ఆ బాగున్న మీరు బాగున్నారా మేడం మ్ ఏం చేస్తున్నారు ఏం లేదు మేడం హౌస్ వైఫ్ ని
నిను కూడా మేడం
ఆ టి తాగారా
ఆ ఇంకా తాగలే మేడం తాగాలి ఇగ ఇప్పుడే పిల్లలోచ్చిర్రు మేడం
అవునావుందెండి మేడం
మ్ ఎంకర్రి చేసారు మేడం మీరు ఈరోజు
ఈ రోజు నేను పప్ ప్పు రైస్ ఆలు కర్రీ చేసాను మేడం
అవునా మేడం
ఆ
పప్పు అంటే ఏ పప్పుతో చేస్తారు మేడం
ఆ అది కందిీపప్పు
కందిీపప్పు పెసరుపప్పు ఆ మేడం చెప్పండి
ఆ కందిపప్పుతోను కూడా చేస్తాను ఎప్పుడన్నా మస్ూరదాలనేస్ వస్తుంది కదా రెడ్ కలర్ లో ఆ అ ఆ దాంతో కూడా చేస్తాను
మ్ తొందరగా ఉడ్కుతది కదా మేడమ్ మైసూర్ పప్పు
అవును మేడం అందుకే ఇది అది రెండు వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది ఆ బాగుంటుంది కొంచెం తిక్కుగా చేసుకుంటే బాగుంటుంది
టమాటా వేసి అండుతారా వట్టిగా పప్పు చారు రెండు వేస్తారా విడి విడిగ చేస్తారా మేడం
ఆ టమాటా అవన్నీ వేస్తాను మేడం చింతపండు టమాటా ఓకవేల పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చి లేకపోతే కారం పొడి దాంట్లో ఏదో ఒకఆకూరలు కానీ కూరగాయలు కాని యాడ్ చేసి చేస్తాను మేడం ఆ మీ ఇళ్లళ్ళో ముద్దపప్పు అని చేస్తారే మేడం చాలా మంది
ఆ మేడం
మీ ఇళ్లళ్ళో ముద్దపప్పు అని చేస్తారు
ఆ అవును ముద్దపప్పు అవును అవును మేడం చాలా ఇష్టం అండి ఆ ముద్దపప్పు ఆవకాయ సం మా దాంట్లో తింటర్ మేడం చాలా పిల్లలు ఇష్టంగా
ఆ పప్పు చాలా ప్లేన్ గానే ఉంటుంది కదా
ఆ పచ్చికారం వేస్తారు మేడం అందులో దంచి మంచిగ ఎ ఎల్లిపాయ జిల్కర ఆ ఆ పచ్చిమిరప కాయలు
ఎలా చేస్తారు మేడం అది నాకు కొంచెం ఆ ప్రిపరేషన్ చెప్పండి
పప్ ముద్ద పప్పు ఆ ఫస్ట్ కందిపప్పు మేడం దాన్ని ఉడకబెడతం ఆ ఉడుకవెట్టేసి మళ్ళీ దాన్ ట్లో ఎల్లిపాయ ఉంటయ్ గదా ఎల్లిపాయ జీల్కర్ర దంచి ఏస్తంగా ఉడికిన తర్వాత
ఉడికిన తర్వాత ఉల్లిపాయ జీలకర దంచి వేస్
ఆ తర్వాతా మళ్ళీ ఎం మిరుపకాయలు మిక్సి వట్టీ దంచన్నా రోట్లో దంచి అన్నా మిక్సీ ఏసి అన్న అందులో ఏస్ సర్ మేడం
పకాయలు
మిరుపకాయలు
కారం పొడి ఎయ్
ఇగా దాంట్లో కారప్పొడి ఎయ్యం మేడం పచ్చని పచ్చి మిరపకాయలే ఆ దంచి ఎస్తం మళ్ళీ కర కరేపాకుకేస్తం మేడం కరియేపాకు
కరివేపాకు ఏస్తారు ఉ
తి మంచిగా వెండు నిరుపతి త్యాళ్ళతోని పోనికేస్సం మేడం దాంట్లో లాస్ట్ ఉడికిన్ తర్వాత మళ్ళీ నూనె వోసి మూకుట్లో ఇంకో ఆ ఇంకొక కొంచెం ఆయ్ ఆ ఆ మేడం చేస్తర్ ఆ తాలింపు అన్నది బెడతం మేడం దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాల్ లు ఆ కొంచెం ఎండు మిర్చి కర్యేపాకు ఏసి దాంట్లో తాలింపి బెడతాం మేడం
ఏం ముద్దపప్పులో టమాటా పళ్ళో దాన్ మళ్ళి సపరేట్ గా చారు చేస్
ఆ చారు ఏస్సరు ముద్దపప్పుకి బా ఉంటది మేడం మళ్ళీ చింతపండు నానవెట్టి దాంట్లో కొంచెం ఉన్న కారప్పొడి కొంచెం ఊ ఆవ్ పు అవన్నీ యాడ్ ఏసి ఆ కొంచెం ధనియాల పౌడర్ ఆ యాడ్ జేసి సి ర దాంట్లో గూడ కొత్తిమీర కళ్యామాకూ కొత్తిమీర్ ఏంసి పోప్ కేస్తాం మేడం మళ్ళీ దాన్ని గూడా బా టమా త అవి ఏం ఎయ్యం మేడం చింత పులుసేమో ఓన్లి చింతపండు నానబెట్టి ఇట్ల పులుసు చేసి దాన్ని చారు అంటారు మేడం
దాన్నే ఏమో కదా పచ్చి పులుసు కూడా అంటారు
ఆ అవును మేడం పచ్చి పలుసు గూడా అంటారు దాన్ని
ఆ అంటే మీరు ఈ ముద్దపప్పులో టమాటా పళ్ళు చింతపళ్ళు పసుపు. ఇలాంటిది ఏం వేయ్యరు కదా.
ఆహా వెయ్యం మేడం అంటే పప్పులో వేసుకుంటారు పసుపు. పప్పులో పసుపు ఆ పసుపు వేసి కొంచెం ఉప్పేసి పచ్చికారం వేస్తారు. ఆహ్ ఏస్తారు పొడి కారమేయరు. కర్యేపకు కల్యామాకు వేస్తారు వేసి పోనికి వేస్తారు. సరిగా అవి తాల్పు గింజలతోని. మళ్ళీ తర్వాత సపరేట్ గా చారు చేస్తాం మేడం.
గట్టిగానే చేసుకుంటారు కదా పప్పు.
ఆహ్ గట్టిగా వేసుకుంటాం మేడం ముద్దపప్పు అవును.
ఆహ్ మీరు సపరేట్ మీరు వేరేలా చేసుకుంటారు. మేము తిరువాత పప్పు అని ఒకటి చేసుకుంటాం అలా.
అవునా మేడం ఆహ్ మైసూర్ పప్పు కూడా చేసు. చేసుకుంటాం మేడం గానీ అది తొందరగా అయితది.
తొందరగా అవుతది అది ఏముందంటే టేస్ట్ గా ఉండదు.
ఆహ్ కందిపప్పు అంతా టేస్ట్ గా ఉండదు.
కాదు ఏమంటారు అది టేస్ట్ అనేది. చాలా సప్పగా అలా కనిపిస్తుంది.
ఇంకొంచెం అలాగనే ఉంటాయి రెడ్డుగా ఉంటుది కొంచెం
అవున అవును అందుకనే కొంచెం కందిపప్పు. కొంచెం శనగపప్పు కొంచెం ఈ మైసూరు దాలు ఇలాంటివన్నీ కలిపి. చేసుకున్నా కూడా బానే ఉంటుంది.
అవును.
దీంట్లో ఏదైనా ఏమంటారు బీరకాయ. బీరకాయ కానీ లేకపో ఆహ్ బీరకాయ. కానీ లేకపోతే రెండు మూడు వంకాయలు కానీ.
అవును.
పాలకురా ఈబచ్చలాకు అంటారు కదా.
అవునండి.
బచ్చెలకు పప్పు అయితే ఇంకా సుప్.
బాగుంటది మేడం ఉమ్ బచ్చలాకు వేసి
ఇంకా పచ్చిమిరపకాయలు అలాంటివన్నీ అది మన చిన్నప్పుడు. ఎక్కువగా ఉండేవి ఆహ్ చి.
ఆహ్ చిన్నప్పుడు చేసుకున్నాయి మేడం అవి.
అవి కూడా ఏమంటారు వేస్ట్ చోట ఎక్కువగా వచ్చేవి అవి. అన్ని.
అవును మేడం. ఆహ్ అది ఇక్కడో ఒక్క అవును వేస్ట్ ప్లేస్ లో ఆ తీగలేక్క. పారుతాది అదే అసలు ఇప్పుడు ఇక్కడ పాకుకుంట. పోతది అసలే. ఇక్కడ కనపడదు ఇప్పుడు చూద్దామంటే కనపడతలే ఇవ్వి అసలు. ఆహ్ మేడం.
కలర్ లో ఒక ఆకు ఉండేది కొంచెం గ్రీన్ కలర్ లో ఒక ఆకు ఉండేది అది.
అవును ఇట్లా మందంగా ఉంటది మేడం బచ్చలాకు మందంగా ఉంటది.
ఉ అందంగా అదే దాని వెనుక సైడ్ ఒక్కొక్క చెట్టుకి రెడ్గా ఉంటుంది కొంచెం
ఆ గింజలు రెడ్డిగా వస్త సెట్లా అవిటి గింజలు అవి చె అవి చేతి ముట్టుకుంటే ఇంకులాగా అంటుకుంటాయి మేడం చేతులు గింజలు సాగురికాయ అవి
అప్పుటి పప్పులు అప్పటి అప్ బట్ ఇవి తినే మన పెద్దవాళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు
అవును మేడం ఇప్పుడు అన్నిీ అన్నిక కాలిటీ అవును మేడం నిజమే అప్పుడే తిండి వేరే ఘటక అన్నం జొన్న రొట్ట
అంటేవాళ్ళు కష్టపడి ప్రతిదీ వాళ్ళు ఇమంటారు కోబరి అంట అవి ఇదంతా చేసి వాళ్ళ చేతుల సహాయంతో కుొలలు అనేవి పండించ
అవును మేడంమ్
ఇప్పుడు ప్రతిదీ కల్తీగా ఈ మందులు వస్తున్నాయి కల్తీగా ఇప్పుడు ప్రతి విధానికి మిషన్ వచ్చేసింది
అవును మేడం
మనకు చేతులకి రిస్క్ అనేది లేకుండా మిషన్ వచ్చ చేసింది. అది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పట్లో కల్తీ ఎక్కువ
అవున్ మేడం
వన్ పర్సెంట్ ప్యూర్ ఉంటే త్రీ పర్సెంట్ ఇంక నాట్ ప్యూరెది
అ అవును మేడం అన్ని మందుల తోటి పండిస్తారు అప్పుడేమో ఎరువుల తోని పండిచ్చేది. ఇప్పుడు మ యూరియ అవి ఇవివేసి ఆ కల్తీగా పండిస్తారు మీరు
పండిస్తున్నారు అప్పటి ఇంట్లో గోబరి అంట ఆ అదేది ఎండు ఎండిపోయిన పేడ ఇటువంటి దాన్ని
ఎరువు వేసి పండించేది అప్పుడుప్పుడు అవి లేవు అవును అవును మేడం ఇప్పుడులు ఇప్పుడు లెవ్వు అవి ఎక్కువ ఎరువేసేది అ ఆవు ఆవు ఎరువు గేదల ఎరువు అవి ని అవి పేడ పెడితే అవన్నీ జమ చేసి పొలం లే వస్తే మంచిగ వండుతాయి అని ఇప్పుడు అవి అన్ని అవి పోల్ మల అన్ని కూరగాయలు అవి ఫ్రెష్ నీట్గా మంచిగ ఉండేది అన్ని అవి అప్పుడు ఇప్పుడు అవి లేవు మేడం
అప్పటి ఫుడ్డు కూడ కట్టెల పొయ్యి మీద చేసుకోవడము ఆ అప్పటి ఫుడ్డు అనే అన్నం అనేది అసలు ఎంత టేస్ట్ అప్పట్లో
పిండేటోల్లు ఇప్పుడు అవి వంటలు టేస్ట్గా ఉండే టివి మేడం
అప్పటి అది ఏమంటారు మార్నింగ్ చేస్తే నైట్ వరకు కూడ క ఖరాబ్ అయకుండ అలాగే ఉండేవి అప్పట్లోవి ఆ ఇప్పుడు మార్నింగ్ చేస్తే ఆఫ్టర్కే స్మెల్ వచ్చేస్తాయి
ఆ అవును మేడం కట్టెల మీద వండినాయి మంచి మంచి హెల్త్ హెల్త్ కూడ మంచిది మేడం
ఇంకా మ్యారేజ్ కి అలా వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ ఎందుకు అంత టేస్టీగా ఉంటుందంటే వాళ్ళు కట్టెల మీద చేస్తారు కాబట్టి ఆ ఇప్పుడు మనం ఆటోమటిక్గా వచ్చేసిమింగ్ అంతా ఆటోమేటిక్ లాగానే అయిపోతున్నాం
విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు
ఆ ధన్ని కూడాడ ధన్యవాదాలు మేడం ఆ ఓకే మేడంమ్
ఓకే సరే మేడం పనున్నది మేడం మళ్ళీ చేస్తా
ఆ ఓకే మేడం
ఈ బలమిటీలా